అ హలో హలో హలో హలో ఆ ఇప్పుడు ఇనపడుతుంది వాయిసు
వాయిసు లేదా మీరే కాల్ కట్ అయితే మళ్ళా ఇబ్బంది అయితే ప్రాబ్లం ఐతది మాట్లాడండి హలో
వినపడుతుందా మా వాయిసు
ఇప్పుడినపడతాంది లే
అవునా ఏం చేస్తాళ్ళు
ఏం లేదు
తిన్నార అన్నాం
పిల్లలకి ఇప్పుడే అన్నం తినిపిచ్చినం అని చూత్తానా
అవునా ఏం కూర డీలు
ప ప్పు కరి
అవునా దేని గురించి మాట్లాడుకుందాం
దేని గురించి మాట్లాడుకుందాం అంటే
సంక్రాంతి గురించి మాట్లాడుకుందామా
సంక్రాంతి గురించి మాట్లాడుకుందాం
ఆ మీరు ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ కి ఏమేం చేసిల్లు
మేము సంక్రాంతి పండుగ ప్రతి సంవత్సరం ఎప్పుడైనా కానీ పద్నాలుగు పదిహేను పదహారు తేదీలల్లో వస్తాయి ఈ రే రెండు రోజులు మేము భోగి మంటలు కాలుస్తాము అప్పాలు చేసుకుంటాము స్వీటు ఏమైనా స్వీటు వస్తువులు చేసుకుంటాము పిల్లలు హాస్టల్ నుంచి ఇంటికి వస్తారు హాలిడేస్ కు అని
ఆ
యా మేం భోగి భోగి పండగ రోజు ముగ్గులు వేసుకుంటాము కలర్లతోని ఆ గొబ్బెమ్మలు పెట్టుకుంటాము రేగ్గాయలు పెట్టుకుంటాము ఆ గరకపోసలు పెట్టుకుంటాము వడ్ల గింజలు పోస్తాము ఆ వ డ్ల గింజలు పోస్తాము బియి పిండి పుపు పోస్తాము అన్ని పోస్ ఆ పోసి ఆ ఇగా